హలో చెప్పే ఉ ఇప్పుడే టెరస్ ఇప్పుడే టెరస్ పైనకి వచ్చిన
వైరే
ఏమో మస్త్ ఒక సంవత్సరం అయింది పైకి రాక
అవును ఒక్కదానివేన తమ్ముడు కూడానా
తమ్ముడు కూడా అచిండు నాతోనే ఆ పోరోడు సచిపోయినప్పుడు నుంచి పైకి పోవాలంటేనే భయమైతాంది హు ఉన్నరు వాళ్ళు
తిన్నావ మరి
నో నాట్ తినడు
నేరడటిగాల్ మొయిరే
ఏమి నాటకలు ఆకయితులు అందుకే నాట
కాంట ఏసుూడా కాంట ఏసుూడా
దగ్గలు చేసింది చేసి గో బట్ అన్నం నాట్ ఇప్పుడు ఆఫీస్ కి
ఎటు పోయింది మార్నింగా
ఉ
ఇప్పుడ
మార్నింగ్ పోతది గిప్పుడెందుకు పోతది
ఇప్పుడు అచ్చుడా
ఆ పోయింది గానీ అన్నం పెట్టిపోలే అహా వాళ్ళ మందం పెట్టుకొని వాళ్ళ బాక్స్ లో పెట్టుకొని తినిపోయిళ్ళు
అవునా గట్ల ఎందుకే
ఇంకా అట్లా అంటే మనకి కవర్ అవుతుంది తెలుసా ఆ మళ్ళీ అట్లా పెడతే సల్లన్నము అయి కదా మళ్ మీరు వేడట్కు తంటారనిను పెట్టేలే అంటది ఇకంతే ఎందుకే లైట్ తీసుకున్నా అమ్మా అమమ్మ కూర తనితారు అని అంటే ఏమి లే అప్పుడు పొద్దున్న వాళ్ళు పోయినప్పుడు నిన్నటి నుంచి నిద్ర లేదే అసైన్మెంట్ రాయి అసైన్మెంట్ రాయి అని నా ఎంబడు పట్టడు అక్షయ్
ఆ
రెండు అసైన్మెంట్లు రాసిచ్చిన ఒకటి వన్ థర్టీకి ఏమో వన్న నైట్ వన్ థర్టీకి వన్నా వన్ ఫార్టీ ఫైవ్ కి బైక్ కమ్ము ఇక లోపల రూమ్ లో వండుకున్న వోల్లమీ దబ్బ దబ్బ లేపి పక్కరుములకు పప్పించింది మా అందరిని
అవునా
ఉమ్ అయిన
అందరు ఒకటే దగ్గర పడుకున్నారా మీరు
నిన్న తమ్ముడు బలవంతం చేస్తే అన్ల పోయి పన్నమే
ఉం
మా అమ్మమ్మ వాళ్ళు ఎలా పోతాన అన్నారు కదా పోతానని అంటే అందరం కలిసి ఒక దగ్గర పడుకుందాం దా మళ్ళ ఏం మాట్లాడుతుందో ఆమె విందాం రా అని తీసుకొని పోతే మేము బలవంతంతోన అలా వన్నాం నేను ఈ రూమ్ల వచ్చి వన్నా అని మా అమ్మమ్మ కూడా నేను ఏడపంటే అన్నే పన్నది
ఆ
ఈ మా తమ్ముడు అట్లా అన్నాడని గుంజుకొని పోయిండు గుర్ర గుర్ర గుంజుకొని పోతే మే ఆడ పోయి వండుకున్నాం ఇక మధ్యాహ్నం చి నైటు అట్లా చేసిందామె
హ
కా పెద్ద ఇప్పుడు ఆయన అత్తేన మినిస్టర్ అని మమ్మని ఆ రూమ్ లో క దుబ్బేసి ఆయన ఆయన వండబెట్టుకొని
కానీ ఇప్పుడు ఆయన ఒక్కైనా కాబట్టి అక్కడ వండుకోవచ్చు కదా మీ రూమ్లా
గదే మరి ఇప్పుడు అదే కదా నేన అనేది ఇప్పుడు నువ్ ఇద్దరు ఉన్నావు అనుకో సరేనే మా అమమ్మ ఉన్నది కదనే ఎందుకకి గంతగానం
అదే ఆహా ఇప్పుడు ఆ రూమ్ లో వండుకోవచ్చు ఇప్పుడు హాల్లో కూడా వండుకోవచ్చు
హాల్లో కూడా పండుకోవచ్చు ఒక్కడే కదా
ఆ
ఇప్పుడు ఆయన ఒక్కని కోసం మీ ముగ్గురు ముగ్గురు లేపింది పక్క రూంలోకి పంపించింది
ఆ
గట్ల చేస్తే ఎట్లు ఉంటది గలీజ్ ఉండద తీరు
అవును
మా అమ్మమ్మకైతే మనసే విరిగింది ఆమె మీద
అమ్మమ్మకు ఇప్పుడు మంచిగా అర్థమైందా
అమ్మమ్మకి అర్థమైంది ఎప్పటినుంచలో కానీ ఇప్పుడు చె పిన్నప్పుడు వింటే ఒక లెక్క మో త్తమే విన వినకుండా మొండి వేషం ఎత్తే ఎవరైనా ఎవర్ లైఫ్ క ఎవరైనా బాధ్యులు ఎందుకైతేరే
అవును
ఆమె రోడ్మయా వై బిచ్చ బిచ్చము దాని లెక్క అయినప్పుడే తెలుసిత్తది ఎవరికైనా అనుభవం అయితేనే తెలుస
అయరే ఇప్పుడే ఓయిండంటే ఇగా ముందు ముందు ఓడానికి గ్యారెంటీ లేదు.
ఆయన ఇప్పుడు కూడా వచ్చిండు కానీ ఇంకేమో స్కెచ్ మీద వచ్చిందని అన్పింతదిరి నాకు
మవునాం
ఇప్పుడత్ ఇప్పుడు నాలుగు రోజుల బట్టి మా అమ్మమోళ్ళు వచ్చి సాటర్డే రోజుకి వారం అయింది గదనే.
ఉహ్
వారం అయింది. ఆ వారం రోజులు వాళ్ళ ఇంట్లకెళ్ళి దెంకపోయినోడు
హుహ్
ఇయ్యాలి మా అమ్మల్ని పోతాన్న టైం కి నైట్ నైట్ పూట రావాల్సిన అవసరం ఏము ఉంది తీరు
అవును
మా అమ్మ నిన్న నైట్ అడిగిందట మరి ఆయన అత్తడా మరి ఎట్లా మరి పిల్లల్ని ఏ జేద్దాం అని గిట్లా అడిగిందట
ఆ
నాద్ నాకు అక్కడ డిస్కషన్ దగ్గర ఉంటే నాకు మెంట లేదు ఎందుకంటే నిజంగానే ఆమ వింటది. ఏమన్నా పరిష్కారం అయితది అంటే ఏమైనా జేయొచ్చు.
ఉహ్
ఆమె మొండి రెక్కుండి ఏం చేయకపోతే
ఉహ్
ఏ ఎందుకు వట్టించుకుంటారు రేపు నాకు అందుకేయా ఆ మాటలు వినడం ఎందుకు, ఆమె ఇబ్బంది అయ్యటట్టు మళ్ళ నా నన్ను అనడం ఎందుకు, నేను ఆమె అనడం ఎందుకు. కొని ఇగా నీన్ లైట్ తీసుకొని నీన్ నార్మల్గా వండుకని రూ రీల్స్ ఇచ్చుకుంటా కూసున్నా.
ఉహ్
పిందాట్ ఆయన ఎందుకు అత్తాడు ఆయన ఇగా రాడు గిట్లా గిట్లా మగడుతుంది అట్నే.
ఏవన్న ఆటా.
ఆయన ఎందుకు ఓత్తడు ఇగా రాడు ఆయన ఎప్పుడుతున్నా తెలివది.
మరి ఇగా నిన్నా వచ్చింద్ ఎవరు మరి ఎందుకు వచ్చిండట మరి.
అదే య్ అమ్మమ్మంటది.
ఉహ్
గట్లా అన్నది ఇగా కనీసం పొద్దున్నా ఉబల్ ఊరి ఓతనార్ నైటే దేలుసానే ఆమెకి తెలిసినప్పుడు మరి కనీసము పోయేటప్పుడునా మరి మరి ఇట్లా అనుకుంటానమ్మా మరి పిల్లల్ని మంచిగా చూసుకుంటా నువ్ ఏం టెన్షన్ వడకు అని చెపింది వేరే ఉంటది గదా ఇప్పుడు ఆమె ఎట్లా మూసేలదాం టెన్షన్ పడుతది అడిగిపోతే.
అవును
ఇట్లా జేప్పాలే గదా
ఉహ్ అట్లా కూడా ఎప్పలేదా
అసల్ డోరే దియాలే.
హావునా
ఆ అసలు వాళ్ళు బడుకునాడ్ బయటికే రాలే. ఇగా లాస్టకి మా అమమ్మ బిడ్డ నువైతే సప్పడే గుకో. వాళ్ళు ఎవ్వరు ఏమన్నా వాళ్ళ నాశనం వాళ్ళే కొట్టుపోతారు నీన్ అనోళ్ళు ఏం బాగుపడరు నువ్వైతే రాన్ నీన్ జేప్తా విను నువ్వా నువ్వు నువ్వేం తప్పు జేయలే ఎవరై తి నీన్ అంటరో వాళ్ళే నాన్ అన్యాయమై నాశనవాద్ కోట్కా ఓతర్ తీయ్ బిడ్డా నువ్వు గేగ్ ఎగ్జామ్స్ అవే వరకే నువ్వు ఏదైనా భరించు నీకేమైనా గాద్ నీకేవన్నా గావాలన్న ఏమన్నా గావాలన్ అన్ని పంపిస్తా కానీ నువ్వు అదే రంద్ వెట్ ఒక మెందడ్లకేళి అన్ని తీచ్చేయ్ నువ్వు అట్లా పిచోనివైతావ్ నువ్ అన్ని టెన్షన్ వడి వడి
ఉహ్
ఇప్ప ఇగో మామమ్మ బాధంది చెప్ప నాని ఇప్పుడు అన్ని టెన్షన్లోన్నా నాకు అమ్మకు ఆమెకు అర్థమవుతలేదు ఇప్పుడు ఫ్యామిలీ లేదు మనశ్శాంతి లేదు ఇక్కడ కూడా ఇదే లోల్లి తిండి లేద ఏం లేవ అంటే ఆమె కూడా రన్ అవుతుది కదా
అవును
అయితే కొంచెం బక్క ఈడ్చకపోయి నా గుడ్లు బయటకి వచ్చినాయి
ఉం
మా అమ్మమ్మ దానికి బాధపడతాంది మా తమ్ముడు కూడా బక్కగా వున్నాడు ఘోరంగా
ఉమ్మ్
ఇక నే గిట్లా అన్న తర్వాత కొన్ని రోజులు ఓప్పిక బట్టు నువ్ మళ్ళ నీ ఎగ్జామ్స్ ముందు రోజు వచ్చి మళ్ళా ఒక ఐదు రోజులు ఉండిపోతా ఒక నిమిషం మా యమ్ మమ్మీ ఫోన్ చేత్తంది నాన్ స్టాపు
ఆ ఓకే